గుడ్ మార్నింగ్ అండి ఏం చేస్తున్నారు బాగున్నారా
ఇట్లనే ఉన్నామ ఇప్పుడేగ లేచింది ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నరు
ఉమ్ మేము బాగున్నామండి
లేదండి ఇంకా
ఏం చేస్ స్తున్నారండి
ఆ బాగున్నారండి
స్తున్నారు టిఫిన్ చేశార
మ్ ఆ అడు ఇప్పుడు మొదటోడు తింటున్నాడు
జరిగింది ఇది ఉమ్ ఏంటండి ఇంక సంగతులు జాబ్ కెళ్తున్నారా మీరు ఇప్పుడు
జాబ్ కా వెల్ తున్నానండి
ఉమ్ ఏ టైమ్ నుంచి స్టార్ట్ అవ్వాలండి మీర్ యౌ సె
ఆ తొమ్మిదింటికి ఎళ్లాలండీ తొమ్మిదింటి నుంచి ఏడింటి దాక
ఉమ్
షోరు మ్లో మనక్ ఈ షో రూమ్ లొ కదా చేసేది అక్కడ కలిసి ఉంటయ్
హ్మ్ చాలా కొత్త వెహికల్స్ వస్తున్నాయండి కొత్త వెహికల్స్ వస్తున్నాయండి
ఎలక్ట్రిక్ వెహికల్లు కూడా స్టార్ట్ అయింది
ఎలె క్ట్రిక్ వెహికల్స్ కూడా వస్తున్నాయా అండి ఎంత ఉంటుందండి సుమారు దాని రేటు
రీసెంట్గా రెండు లక్షలు అమ్మినం ఎలక్ట్రిక్ వెహికల్
అబ్బో అంతా పడుతుందా అండి మరి కొన్న తర్వాత ఏదన్నా ఇది ఉందా అండి దానికి
ఆ వారెం
ఎక్స్చేంజ్ ఆఫర్లు అలా వారెంట్లీలు ఉం టయా ఎన్ని సంవత్సరాలు ఉంటాయ్ అండి ఎన్ని ఇయర్స్ ఉంటాయ్
ఐదు సంవత్సరాలు ఇస్తారండి బండికి బ్యాటరీకి బ్యా ట్రీ ఏమన్నా ఫే లైనా గానీ ఏమన్నా అయినా ఐదు సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉంటుంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుం హ్ ఆ కొత్త బ్యాటరీ ఏశిస్తారండి ఆ అ
క్యాష్ ఒకేసారి కట్టాలా అండి ఒకేసారి కట్టాలా క్యాష్ ఏంట ఈఎంఐ ఆప్షన్ ఉందా ఓకేనండి మేం ట్రై చేస్తామండి ఒకసారి మీ షాప్ కు వచ్చి మీ షాప్ ఎక్కడండి ఆ సిటీ లో ఎక్కడండి ఆ ఏ సైడు
అది కడలపాలెం రోడ్డు మార్కెట్ యార్డ్ దగ్గర అం డి
ఏం చేస్తున్నారండి ఇంకా సంగతులు ఏంటండి మీ వైఫ్ బాగున్నారా
ఆ బాగుందండి
ఉమ్ ఊరు రెం రెండు రోజులు ఊరికి రావచ్చు కదండి సండే వస్తుందిగా సండే వస్తుందిగా ఊరు రావచ్చుగా మీ పిల్లల్ని తీసుకొని
ఉమ్ వస్తామండి ఖచ్చితంగా దేనికి ఏమన్నా పార్టీ ఏమన్నా ఉందా
మీకు చెప్పండి ఏం కావాలో చేసుకుందాం ఏముందండి మనలో మనకి
అంటే నాలుగో తారీఖు మాఒడి బర్త్ డే ఉంది క దా
అందుకనా బాగా చేస్తున్నారా అండి బార్ థాడే
ఏం లేదు పోలీస్ డ్రెస్ అడుగుతున్నాడంండి పోలీస్ డ్రెస్ ఇప్పియాని
పోలీస్ డ్రెసా ఆ ఆన్లైన్ లో బుక్ చేస్తే పోయిద్ది కదండి
ఆ బుక్ చేసానండి రెండో తారీఖ వచ్చిద్దే
బుక్ చేసేసారా ఉమ్ ఉమ్ వునీలండి పిల్లగా సంత ష్టమే కదండి మనకు ముఖ్యం
ఉమ్
ఇంకేంటండి ఈ సంగతిలో ఆ ఇప్పుడేనండి వెళ్ళింది బస్ సిక్కింజోచ్చాను
టిఫిన్ చేసింది అమ్మాయి ఏం చేసారు టిఫిన్
టిఫిన్ ఏం చేయలేదండి ఇవాల్టికి ఎగ్ బాయిల్ చేసి మిల్కి ఇచ్చి పంపించాను సుడాఅడా చాడు ఇంకేంటండి సంగతులు యు అడ్డాయి
చెప్పాలండి
ఏమి లేదండి మీరే చెప్పాలి ఏంటి ఏం చేసారు ఇ వాళ్ళ టిఫిన్ మీరు
టిఫిన ఇవాళ కూడా అట్లే ఏమి ఇయలా ఇంకా ఎయ్యాలి
అవునా మీ అమ్మగారు ఏం చేస్తున్నారండి
మాకు షాప్ ఉంది కదా అండి షాప్ లో ఉన్నారు అమ్మగారు
ఆ మీ నాన్నగారు
నాన్నగారు వాకింగ్కి వెళ్లారు మొహం కడుగుతా వాకింగ్ కి వెళ్లారు
ఉమ్ ఇంకేంటండి సంగతులు
ఏమున్నాయండి డి చప్పాలి
ఈరోజు ఏంటి మీకు ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నారు
ఈ రోజా ఏముంది షోరూమ్ కె వెళ్తామే ఎల్లి వెహికల్స్ ఏమన్నా వస్త తే కార్డులు రాసుకొని సామాన్లు ఏమన్నా కావాలంటే వాటికి ఇచ్చి కూచోటమే సాయంత్రం హోట బిల్డింగ్ అయిపోయిన తర్వాత కస్టమర్ అని పిలిపి చి వెహికల్ డెలివీయ్యటమే
ఉమ్మ్ మీరే మొత్తం చెయ్యాలా అండి
మనం లైట్ గానే వర్క్ మొత్తం ఎనిమిది గంటలు పది గంటల్లో ఒక గంట రెండు గంటలు వర్క్ ఉండేది మిగతా అంతా కాళీఏ కాపోతే కండి కంటిన్యూగా ఉన్నా ఉండదు వర్క్ అప్పుడు నిమిషాలు అప్పుడు పది నిమిషాలు అప్పుడు ఐదు నిమిషాలు అట్లా ఉంటాది
పోనీలేండి జాగ్రత్తగా చేసుకోండి
ఎక్కడ జీతం సరిపోవట్లేదు వేరేది ఏదన్నా చూడాలి మీకు తెలిసింది ఏమన్నా ఉంటే చెప్పకూడదు
ఎంత ఇస్తారండి మీకు
పదిహేను వేలు దాకా వస్తాయండి
ఇప్పుడు ఆ పదిహేను కి ఎవర చేస్తున్నారండి మీరు ఎక్కడన్నా చూస్ కొపోయార ఇక్కడే చేసుకుంటా మెల్లిగా చూస్ కుంటే మీకు కూడా కొంచెం ఫ్రీగా ఉండిద్ది కదా
హ్మ్మ్
హ్మ్మ్ ఒక్క ఇరవై అయి నాయ్ చ్చే వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఆ వాళ్ళు అద్ది కూడా వెతికి చూస్ కోళ్లు గదా నాలుగు చోట్ ట్లో చూసుకుంటేనే గదా ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంది. ఆ ఖర్చులు ఉంటాయి. కదండీ ఇంకా ఆ హూమ్మ్ పోనీలేండి చేస్కోండి మెల్లి మెల్లిగా
సరే ఇంకేంటండె
ఇంకేంటండి సంగతులు
వావ్
హలో
అమ్మాయి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉన్నాయా అండి
ప్రోగ్రమ్స్ అంటే ఇంకా మాకి ఇన్ఫామ్ ఏం పెట్ చేయలేదండి. వాళ్ళు
యానివర్సరీ ఎప్పుడోన్న చెప్తారా
అనవస్ చెప్పలేదు మరి ఇన్ఫార్మ్ చేయలేదు మరి ఎప్పుడూ అన్వస్తే మా పాప ల్ నరర్స్రీయే కదా మరేమిన్నా పెడతారో లేదో తెలీదండి. ఇన్ఫామ్ అయితే మాకేం పెట్లేదు
అంటే నర్సరీ అంటే ఈ రెంనెళ్లే కదా, నర్స్ ఆ హ్మ్ రెండు నెలల తర్వాత ఎల్ కే జీలో వేస్తారా.
మేమేళ్ళీ అడగాలండి, ఇఎ అడిగి జాయిన్ జేయాలి హెల్త్ హెజీలో వేయమని చెప్పాలి.
హ్మ్మ్
మేము స్కూల్ లో వేసి త్రీ మంత్స్ అవుతుందండి. త్రీ మంత్స్ ఫిబ్రవరిలో వేసామండి. ఫిబ్రవరి మార్చే కదండి టూ మన్స్ సైన్దండి స్కూల్లో జాయిన్ చేసి
మావోడికి వన్ మంత్ అవుతుంది. మేమి మున్ టూ మంత్స్ లో నర్సరీ చూపించిన్ తర్వాత
ఎల్ కే జీలో వేస్తారా
హ్మ్మ్ వేస్తామన్నారు ఎల్ కే జీలోచిన్నోండాడ్
హ్మ్ మా పాపని కూడా అడగాలండి మా పాపకి చెప్పాము. చెప్తే తను రాస్ చ్చిన్ దాన్ని బట్టి చెప్పిన్ దాన్ని బట్టి వేస్తామని చెప్పి అన్నారండి.
హ్మ్
తను రాయడం బానే రాస్తుంది. ఇప్పటికి చెప్డానికి మొత్తం చెప్తుంది. అరే ఎల్కేజీలో వేస్తారో లేదు ఏదో ఈ ఇది ఐ పోయిన తర్వాత తర్వాత వెళ్ళి అడిగి ఎల్కేజి లో జాయిన్ చేయ్యాలండి
హ
అ బుక్స్ కూడా హోంవర్క్ కూడా రాసిస్తున్నారండి హోంవర్క్ కూడా రాస్తుంది ఇంటికొచ్చి మొత్తం చెప్తుంది రయిమ్స్ చెప్తుంది వచ్చి
రేమ్స్ కూడా చెప్తుందా
తుంది వంటలు చెప్తున్నాయి ఏబీ సిడీల్ మ ని చెప్పద్దిర
ఉ
రాస్తుంది ఆ బానే చెప్తుందండి మొత్తం
స్కూల్లో గేమ్స్ అవి ఉంటాయిడి ఆడుకోటానికి పిల్లలకి
అంటే కానీ వాళ్ళు ఆడపిసయాలి కదండి మనదేముంది చిన్న పిల్లలు కదా వాళ్ళు
ఉ
వాళ్ళు ఆడిపిస్తారు కదా స్కూల్లో గేమ్ కి టైం పెట్టుకొని ఆ ఆడిపిస్తారంట అంటే ఇక్కడంండి ట్వెల్ దాకా మామూలుగా లంచ్ కు పె లంచ్ క వదులుతారు లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు ఒక గంట రెండు గంటల్లో పడుకోబెడతారండి పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత ఏదైనా ఆడపిస్తానండి యాక్టివిటీస్ ఏమనా చేపిస్తారనుకుంటా యాక్టివిటీస్ చేపిస్తానే కదండి పిల్లలకి బాగుండద్ది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆడుకున్నద్దండి
స్కూల్లో గేమ్స్
చాలా సేపు ఆడుకునేది చెప్ చెప్పిన మాట వినదు కొద్దిఆగల బయటే ఆడుకుంటానని చెప్పి అనద్ది ఇంట్లో ఉండదు పడుకోమంటే పడుకోదు తినదు సరిగ్గా
స్కూల్లో ఏమి ఉండదా మేడం
చాలా అండి ఏం చేయాలో ఏం అద్దం కావట్లేదుమ్ మా పాపతో మా పాపతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము చెప్పిన మాట అసలు వినదు పొద్దిాకల ఫోన్ అడిగిద్ది ఇవ్వకపోతే ఏడ్చిద్ది తను ఏం కావాలన్నా అవాలి వాళ్ళ డాడీ చాలా బాగారాభం చేస్తారండి ఆ మా పాపని మళ్ళ డాడీ గరాభం ఎక్కువ అపోయింది సరే అదేనండి నేను ఉంటానులేండి బాయ్ ఆ ఏం చేస్తామండి కొంచెం
సరే అండి బాయ్
ఆ బాయండి